ఉమ్ బావున్నాను నువ్వు బావుండావా.
ఉమ్ బాగున్న ఏం చేస్ ఏం చేయలే పనుకోనున్న. నువ్వు.
అవునా నేనూ ఖాలీనే.
ఉమ్ ఏం వర్క్స్ లేవా కాలేజ్ వి.
ఏం వర్క్స్ అంటే ఏం లేవు ప్రస్తుతానికి.
ఉమ్ బిఎల్ఎస్ ఎంత వరకు వచ్చింది మీకు ల్యాబ్ ఈ వీక్స్. పన్ మిల్స్ ఆయ్నయ్.
మాకా అది బులిగి ఉంది ఉంది చూడు ఆడవరకు అయింది ఇంకా ఫుల్ ఐడర్. వచ్చేసి కొంతమంది చేసినారు కొంతమంది చేయలే.
ఆహ్ మీరు చేసినారా.
ఉమ్ ఆహ్ అప్పుడు వర్క్ షాప్ కి పోయింటిమి మేము నేను చేయలా బాయ్స్ కొందరు చేశినారు.
ఒహొ.
మీరు.
మాయేన్నో సిక్స్ ఫైవ్ ఎన్నో అయినాయంట మాకే తెలీదు. సిక్స్ అయినయన్.
మాకు ఇంకా కంటిన్యూస్ గా. ఆహ్ కంటిన్యూస్ గా త్రీ లాబ్స్ ఎళ్ళిపోతాయి బిఎల్ఎస్సే. నెక్స్ట్ వీక్ మా కాలేజిలో ఫెస్ట్ ఉంది అది. ఆ తర్వాత వీక్ డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉంది అది.
ఒహో ఆహ్.
ఇంకోటి ఏది ఎందుకు ఎళ్ళిపోతుంది.
ఇవి కష్టమే వియల్సే సేమ్ చెయలో ఏమో. ఫుల్ ఆడెడ్ అయితే మా వాళ్ళె. ఎట్ల చేసిన అంటె ట్వీ ట్వంటీ సిక్సొ ట్వంటీ ఎయిట్ ట్రాన్సిస్టర్స్ తో కనెక్ట్ చేసి ఫుల్ ఆడెడ్ చేస్. సడు అది గాని ఎక్స్టర్నల్ కొచ్చిందా ఇంటర్నల్ కొచ్. ఎక్స్టర్నల్ కొచ్చిందంటే ఏం చేసేది అర్థమే కాలేదు. మళ్ళొచ్చి నిన్న ఒకటి సార్ పుల్లప్ మొన్న ట్యూస్డే ఏమో. పుల్లప్పు ఫుల్లు డౌన్ అని ఎందొ.
సేమ్.
ఏందాది సెమీ. సెమీ ప్రాసెసా అయిందది. ఫుల్ కస్టమ్ సెమీ కస్టమ్. ఫుల్ కష్టం సెమీ కష్టం అవును ఆహ్ మనం గేట్స్ అవంత యూస్ చె. చేసుకొని చేస్తే. సెమీ కష్టం అంటే ఫుల్ కష్టం వచ్చి డైరెక్ట్ సింబల్ వితౌట్ సింబల్ జనరేషన్ లేకుండా. వేచ్ యూస్ చేయకుండా చేసేది ఫుల్ కష్టం అంట.
ఆహ.
చేసా అంటీమా నేను బిందు చేసే లోపల గూడా. ప్పకీ ఇదేన్ లేదు పేషన్స్సీయే లేదు స్వామి.
క్రియల్ యేసేకీ.
నెహ్రూ సారు రేవతి మేడమ్మకి
రేవతి ఆహా.
ఆమె సుబ్బారావు సర్ వాళ్ళ వైఫ్
ఓ సుబ్బారావు సార్ వైఫ్ అక్కడే వర్క్ చేస్తన్నారా
తెలీదా నీకి
ఆహా
స్పెట్స్ పెట్టుకోని ఉంటది మేడం
స్పెట్సా
ఉమ్
ఓహో మన కాలేజ్ లో కపిల్స్ అందరం మన కాలేజీ లోనే ఉన్నారు.
అవును కపుల్స్ అందరు మన కాలేజ్లోనే ఉన్నారు. మంచిదే ఆయమ్మ బాగ మాట్లాడుతుంది
ఆహా నాక్ తెలిక భయమే అఉ
చూసింటావు కానీ వాళ్ళ వైఫ్ అని తెలిసిండదు అంతే అవును ఒక సారు మెల్లకల్లు సారు సుబ్ సుబ్బారాయుడు సర్ తెల్సా ఆ సారు మసలు కనిపినే లేదు
ఆ సారా వెళ్ళిపోయినారేమో
ఆ రిజైన్ ఏమైన చేసేసినాడు ఏమోగద
ఆ ఇప్పుడు ఆ యూనివర్సిటీ అయినప్పటి నుంచి ఆ కాలేజ్లో చాలా మంది వెళ్ళిపోతున్నారు.
ఆ
ముందు బాగ జెప్పేవాళ్ళే ఎళ్ళిపోతాన్నారు
ఉమ్ ఎంటెక్ చేసే వాళ్ళ చేసి వచ్చి కదా వాళ్ళందరినీ తీసేస్తన్నారు పిహెచ్ డి కుడా ఆ మంచి కాలేజ్ లో ఐఐటిస్ దాంట్లో చేసుంటే పెట్టుకుంటున్నారంట.
ఒహా
ఉమ్
వాల్ల మనకు అర్థమయ్యేలా చెప్తాంటే కదా వాళ్ళు
ఇప్పుడు ఎట్లా తీసుకుంటాన్నరంటే కాలేజ్ లో అ పిహెచ్డి చేసి త్రీ ఫోర్ ఇయర్స్ అంటే బయట కంట్రీస్ లో పిహెచ్డి చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటన్నారు. లేకుంటే ఎవరిని తీసుకోడం లేదంట. ఉ
మనకి అవును చాలా బాగుండే
ఆహ చెప్పు ఏమో చెప్తాంటివి మనకి
మనకి ఇద మర్చిపోయినళ్ళ నేను కూడా ఆ మనకు చెప్పే ఫ్యాకల్టీ మొత్తం సైడ్ బిజినెస్ చానా ఉన్నాయంట.
అవునా
ఉమ్ రాహుల్ సార్ చెప్పా
ఏం చేస్తారు
ఏంచేస్తారో తెలీదు. మీరు కామెంట్స్ చేస్తారు. ప్రతి ఒక్కరి టీచర్ మీద కానీ వెల్ సే టిల్ అయిపోయినారు ప్రతి ఒక్కరికి బిజినెస్ ఉంది.
ఉమ్ అంతేలే అది కూడా కరెక్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు దానిపైనే అంటే ఉంటారేమన్నా ఎక్కడో ఒచోట ఇన్వెస్ట్ చేసుంటాడ్ నాక్దెల్షి
అవునవును వీళ్లు దీని మీదే ఉండరైడ
మనం అనుకుంటాం వాళ్ళు బట్లు రోజు అదే షర్ట్ రోజు అదే ప్యాంటు కానీ వాళ్ళు ఆ మనీ సేవ్ చేసి ఇక్కడే ఇన్వెస్ట్ చేస్త అంటారు
కరెక్టే కరెక్టే నేను అనుకుంటా స్వామి అయ్యో దానీ వాళ్ళు ఓన్ హౌస్ లో లేరు గదా అందుక్కనే ఏమన్నానా లేకపోతే ఏమో తెలిదు నాకుడా ఎందుకట్లుంటారో ఏమో
వోన్ హౌసు గూడా ఇప్పుడు రీసెంట్ గా చ్చినది గూడా ప్లాన్ జేస్త అంటారు. మనీ అంత ఎత్తి పెట్టి వేరే చోట ఇన్వెస్ట్ చేసి దాంట్లో డబ్బులు ఓచ్చిన తర్వాత ఆ మనీ డబుల్ డబ్బులయితే మళ్ళా వోన్ హౌసు పైనేమైనా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటారు
ఉమ్మ్
మ్మ్
నిక్ తెలియాందేందో చిన్నప్పుడు నువు ఆ చెప్ చెప్పు
న్న ఇల్లు కట్టాలంటే అంత ఈజిన చెప్పు ఇళ్లు కొనాలంటే కట్టాలంటే
చానా అది మాత్రం నాకు అదొక డ్రీమ్ కట్టల్లని కానీ నాకుంటే ఇవికి కడతానో ఏమో
నాగుడ్ ఆ నాక్ కూడ డ్రీమే అమ్మా ఏం చిన్న ఇల్లు ఇట్లా ఇల్లు గాదు పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్ద కలలే
కానీ మన చేతల మాత్రం చేతుల్లో పనులు మాత్రం చిన్నగ చేస్తాం మనం ఆశలు మాత్రం ఎక్కువ దేన్ని తట్టుకోలేము కని అన్ని గావాల్ల మన్నకి వేరే పాపాన్నింది నాకీయ్యి చ్చేసింది అమాటే
ఆ
ఆ
చిన్నప్పుడు ఏమనుకుంటాడిమంటే రోజూ టెన్ టెన్ రూపీస్ ఎత్తి పెట్టి అందరు పెద్దయ్యాక రోజు అంటే కజిన్స్ ఉండ అల్లద వాళ్ళు డిస్కస్ జేశాండి రోజు పది పది రూపాయిలు ఎత్తి పెడ్తే ఇన్ని సంవత్సరాలకిం తయితుంది గదా మనందరూ ఒకే ఇల్లు కట్టుకోచ్చు అందరికి సపరేట్ సపరేట్ రూమ్ ఉండొచ్చు అంద్దరూ ఒకేసారి డిన్నర్ జేయొచ్చు లంచ్ చేయచ్చు టిఫిన్ చేయ్యొచ్చు కలిసిమేల్సి ఉండొచ్చు ఉన్కుంటాంటే నేను
నిజంగా అది గ్రేట్ ఐడియానే కానీ మనం చేయమాం తే రోజు పెడితె ఐతుంద రోజు పది అంటే నెలకి
యడిస్తది పది పది ఎవరిస్తారు పదివది చిన్నప్పుడే తినే సరిపోతా అనిందాప్పుడు
ఉమ్మ్
ఇప్పుడు ఇప్పుడు గూడా అంతే మని మాడాడీ ఇస్తాడాడోజు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మన వల్ల దగ్గర ఖర్చు పెట్టాలంటే ఇష్టమే ఊరికే ఉర్కుర్కనే ఖర్చు బేట్టన్ నా కోసం ఖర్చు బేట్టుకోడానీకో ఒక్క పది సార్లైనా ఆలోజీస్తా నేను అవసరమా ఇప్పుడు తినేది అవసరమా తినకుంటే ఏమైనా చచ్చిపోతామా అనిపిస్తుంది నాకి అయ్ మనం ఎత్తి బెడితే రేపు ఏదో ఒకదానికి పనికి ఓస్తుంది గదా అని అంతా ఎత్తి పెట్ ట్టడంలోనే ఉన్నా ఇప్పుడు మా అక్క అంటుంది ఇప్పుడూ ఎత్తి పెట్టి రేపు జాబ్ అయిన్ తర్వాత ఓచ్చిన తర్వాత గూడా ఎత్తి పెట్టి ఏం చేస్కుంటావు నువ్వు అండుంది మా అక్క
మ్మ్ మ్మ్
తిను బాగ ఎంజాయ్ చెయి ఏం గావల్నో చెప్పు నేన్ కొనిస్త అంటుంది
ఉహ్మ్
ఉహ్మ్ నీకేమి ఇట్లా అనిపిలేదా చిన్నప్పుడు
నాక ఏం ఏమనిపిలే అట్లా
డ్రీమ్స్ ఉంటాయిలే ఇల్లు కట్టాల మంచి చూసుకోవాల ఫ్యామిలీని హక్ చదువుకోల ఫస్ట్ రయాంక్ వచ్చే ఇలా స్టేజ ఫస్ట్ వచ్చేలా
అలాంటివి అలాంటివిమి లేవు కానీ ఉండే ఇల్లు కట్టుకోవాల మంచిగా ఉండాల అని ఇప్పుడు అది జరగద ఏమోలే
ఎందు సాల జరుగుతున్నా కొంచెం నెమ్మది అది అయినా జరుగుతుంది మన హార్డ్ వర్క్ పోదు అడుగుల్ కేస వది ఆడ పోదు కొంచెం స్కిల్స్ పెంచుకుంటే చాలు
ఉమ్
అట్లా కోరికన్నిందా నాకు చిన్నప్పుడు కొంచెం పెద్దయ పెద్ద కొంచం పెద్దాయక ఏమనిపించిందంటే వీళ్ళు అన్నదమ్మును కొట్లాడుకునే ఓహో ఇట్లా ఎంత జరగలే కలిసి ఉండేది ఒకరిని చూస్తే ఒకరికి పడదు అనిపిస్తుంది మళ్ళా మల్ల ఇప్పుడు పర్వాలె
ముందుకాలంలోలెట్లున్నారో ఏమో సోమి అన్నన్ని రోజులు కలిసి
మ్ మా లది నేను పుట్టినంత వరకు కూడా జాయింట్ ఫ్యామిలీనే ఆ అంటే అప్పుడు త్రీ మంత్స్ కొ ము వరకు జాయింట్ ఫ్యామిలీనే మళ్ళా ముందు విడిపోయినారు
ఉమ్
ఒకరు ఒకరు ఒకరు బయటకి వచ్చేసి సెటిల్ అయ్యే మదన్పల్లి లో అట్లా
ఆ ఇంకా ఎం చే చేస్తున్నావ్
చల్ల వంటి
ఆ చెల్గా ఉంది ఎందుకో ఏమో
ఇ ఇది చిల్ల వంట అట్ ప పడి ఉంద సమ్మర్ కదా మా పక్క చల్లగానే ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల అంత చెట్లు ఉంటాయి అంత వేడి ఉండయి నైట్ కూడా చలికాలం ఉన్నట్టే ఉంటుంది మా కీడ
ఇంక ఎడాలు ఎక్కువైపోతాయి మాో ఎండాకాలం
మ్ అవును ఇంకేమైతే
ఎంలే సరే అయితే ఉండు మళ్ళా చేస్తా
మ్ సరే బాయ్
మ్ బాయ్